ఉమ్ ఏమి చేస్తున్నావుర
ఏం లేద అక్క దా ఆహా ఫోన్ నేర్చుకున్నావ
తిన్న అన్న తిన్నర తిన్నవా ఏం కూర
పప్పక్క మీదేం కూర ఏమండి నవ్
దొండకాయ వండినా దొండకాయ వడిన్
దొండ కాయ కూరనా
తిన్నన్
అయ్యో నచ్చలే గావచ్చు ఏం జేత్తారు మరి
అయ్యో దోశ ఏమంటాన దోశ పిండి లేదు చిన్న
ఆహా అయిపోయింది స్కూల్ బోయ్యిచిండా
ఆ చిన్న చిన్న
ఆహా
ఏం జెయ్యాలే ఏం లేదు దొండ కాయండినందుకు అందరు ఒక్క పొద్దులు ఉం
అయ్యో మరి ఎందుతీసుక నవ్ దొండకాయ
మీ పెద్దమ్మ అది కావాలంటే అది వండిన ఇక మళ్ళీ కూరలు అండానని చెప్పుడు కూకుండా ఇ
అయ్యా ఇయక ఒకదాని కోసం మళ్ళ అందరూ కోసం వెళ్తారు ఇక
ఇ వండత కొసమయినాంక ఏదడి ఇ చూస్త చూసి ఏం చెప్స్తాయి
ఆ అది ఎవరి వయాలిని నన్ను అనుకున్నా ఇ సప్లై కోడుకున్న ఎవ్వరు వయలేదు
సరే సరే తి ననరు తరాత మాట్లాడు
ఉ ఏం కూరండి నీలు దొండకాయ కూరనా
మా అమ్మ లేదు బ్యాంకు పోయింది
అవునా
బ్యాంకు ఏంది వాళ్ళకి డబ్బులు ఎట్టుకున్నారట తీసుకున్నారట
ఆ మధ్యలో మీరు బోయిరు కదా అక్క మీకు డబ్బులు పడ్డాయా మరి
ఏది కాదుర పప్పించుకున్నా
ఆహా అప్పుడ ఎప్పుడు ఫోన్ చేసినప్పుడు ఆ వివో మీటింగ్ పోయిన అని చెప్పి గాదా
ఆ అవి ఇవో మీటింగ్ కావచ్చు
ఊహు
ఇవ మీటింగ్ అంటే ఇంత వంద రూపాయలత్తయ్
మీటింగ్ బోతేనా అవునా
పోయి డబ్బులు కట్టి రావాలి
ఆహా
ఉ
ఈ డబ్బులు గట్టి రావాలి అనంటే అంటే ఎవరికి సీఏ వాళ్ళకి ఇచ్చే రావన్నా
ఆ సీఏ వాళ్ళకైతే వాళ్ళు బ్యాంకులుస్త లెక్కలు రాసుకుంటే చూలే వా అ
ఉన్నా గదా
ఉన్నావు కరెక్టే గాదు
ఉన్నా ఉన్నగాని ఆ గ్రూప్ ఇన్ని రోజులు వదినా ఏదో పేరు చెప్పింది.
మరి డబ్బులు కడతారా నెల నెలకు ఎవరు కడతారు.
ఏమో అక్క నా తెలువదిగ దాని గురించి అంటే అత్తయ్యది నా నేను ఒక గ్రూపు.
ఆహా ఒకటే గ్రూపా
ఆ వాళ్ళిద్దరు ఒక గ్రూపు
అ అ
ఏం చెప్పాలి ఇంకా.
ఇంకా ఏం చెప్పాలి ఇంకా నడుము నొప్పిగా ఉంది నిద్ర వస్తుంది.
అయిపోనయా అక్క కుట్టడం.
ఏం కుడతాను అయిపోయింది హుహుహు
కుడుతలేవా నిన్న కుట్టిన అన్నావు కదా ఒకటి
అవు కట్టినయ పుట్టాను కట్ చేసిన కుట్టాలి ఆఫ్ సారీ కుడతాయి.
అప్పుటి వరకు కుడుతవా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
ఈ అయినా ఇప్పుడు సీజన్లు ఏమున్నయ్ గీ శ్రీరామ రేపు అయిపోతే పెళ్ళిళ్ళు ఉంటాయికావచ్చు కదా.
శ్రీరామ నవమి అచ్చినయ్ రా ఒక రెండు బ్లౌజ్ లు ఉన్నాయి.
ఉన్నయా
కనీసం ఒక్కటన్నా అందియాల వాళ్ళుకు
ఆహా ఇది అయిపోయిందంటే పెళ్ళిళ్ళు ఉంటయి. అప్పుడు కొంచెం ఇస్తరిగా.
పెళ్ళిళ్ళ కన్నీ మగ్గం వర్క్ లేయించుకుంటర్రు ఎవరిత్తరు గాని, పండగలకే కుట్టిత్తరు తెలుసా.
నార్మల్ గా అక్క నార్మల్ శారీస్ గబి గాదు
అవవునా సారీ తోట్ ఇత్తరులే తక్కువె పట్టు చీరలు ఏమన్నా ఉ ట్ట కట్టుకొని పోతరు అత్తరు.
గంతే ఇగా హ్హ్
పండగలకైతే కంపల్సరీ కొత్త చీరలు కడతారు ఇడ.
కొత్తసీరలా ఏ పండగ పండక్కి ఈ కోనంటే కష్టమే గాని కనీ ఇగ కడుతరు ఇగ ఒక్క పండక్కి పైన ఇంకో పండగక్కైనా కట్టుకుంటరు.
కట్టుకుంటారు. పోషమ్మను పెడితే కొత్త చిరనే బంట్ బన్ తలల్లో పోతే కొత్త చిరనే
కక్కడికి పోతే ఎందుకు
కడతరూ అంటే ఇయా మంచివంటయి కదా బయట పంట కాదు హు బయట పంట కాబట్టే కడతా
త్తర ఇ ఇయిగాన్ అంటే శ్రావణం
ఉ
ఈ మధ్యలో పెళ్లిలా గిరాకి పెళ్లిళ్లుంటాయి కాబట్టి పెళ్ళిల్లె
ఉంటే హు కంపల్సరీ శ్రావణ శుక్రవారం
నీవాయిస్ ఒకసారి సౌన్ బాగా అత్తంది ఒకసారి కొంచెం అత్తంది
హు ఎట్లొస్తే ఏమైతది వినవడుతంద లేదా
ఆహా అంటే ఒక మాట ఏమో చిన్న గా వతంది అంటే ఫోన్ ప్రాబ్లెమ్ అనుకుంటా
నేనే అప్పుడప్పుడు చిన్న మాట్లాడతానా అప్పుడుప్పుడు గట్టిగా మాట్లాడతానా
అయ్యో ఎనర్జి లేదా
లేదు అసలు ఒంట్లో ఎనర్జీ అసలుకే లేదు
అవునా
ఎండ గోరంగా కొడుతోంది ఇవాళ
నిమ్మకాయలు లేచ్చుకోరాదండి అక్క నిమ్మకాయ తేచ్చుకొని అప్పుడప్పుడు లెమన్ జ్యూస్ చేసుకొని తాగుల్లి కొంచెం శక్తి వత్తది
శక్తి తెచ్చుకోవాలి నిలిమ్మకాయలు ఉన్నాయరా కొనుకొచ్చిన మొన్న నేను గాని
అ ఈ సమ్మర్లా ఏం చెస్ ఆ వట్టి గానే ఎనర్జీ పోయినట్టు అనిపిస్తది
హు డ్యూటీ కి పోయిండా మా తమ్ముడు
పోయిండు అక్క తిన్నడు పోయిండు ఇగ ఇప్పుడు అంటే పో రెడినే రెండు అయితది కావచ్చు
హు
రానికి
ఆ
రెండు గంటలలకు వచ్చి కాసేపు ఉంటాడు మళ్ళా నాలుగు గంటలలకు అట్లా పోత తుటిగా
అ పార్ట్ టైం జాబ్ లెక్కన లేకపోతే ఫుల్ డ్యూట
ఫుల్ డ్యూటీనే ఫుల్ డ్యూటీ కాగానీ ఈ ఏంటిది వాళ్ళకి టైమింగ్స్ అనేవి ఇక అంత ఉండవు ఎప్పుడైతే అప్పుడే తింటరు ఎప్పుడైతే అప్పుదే పోతారు పాజిబుల్ ఉంటె
ఆ హ
ఇప్పుడే పోఊవాలి అప్పుడే పోవాలి అన్నది ఏముండదు అన్నట్టు
ఊహు
పొద్దున ఎప్పుడు వెళ్ళే అప్పుడచ్చి తింటడు మధహ్ం
నిన్న బజారు పోతే షాపింగ్ చేసారు
ఏ బజార్కి ఎక్కడ దక్క బజార్కి కాదు
మ్
వేరే ఇట్లనే ఫీల్డ్ పోతా ఉంటే నువతవ అని అన్నాడు నన్ను ఎప్పుడు కూర్చొనే ఉండవు కదా వత్తవ అంటే సరే వత్తా అని చెప్పి పోయినా మేము బయలు దేరి కొంచెం ముందుకు పోయినాము ఫోన్ చేసినావ్ అయ్యా అంత ముంద అయిన చూసిన్టట కానీ నేను స్నానం చేత్తాన అయితే మిస్డ్ కాల్ పడ్డది శ్రవంత్ అక్క ఫోన్ చేసినట్టున్నది చేసినవా అని అంటే లేదు నేను చేయలేదు పోయినంక చెత్తా అని చెప్ ఇ పోయినంక చేత్తా అని చెప్పేలోపే ఇంగ నువ్వే ఫోన్ చేశినవు
మా కోడి రొండు పిల్లలు పెట్టింది
అయ్యో రెండే
అన్నీ గుడ్లు ఖరాబ్ చేసింది అదే నేనూ దాన్ని పొదిగెత్తి దాని పక్క పాంటీ వేరే పిల్లల్ని ఏసేది రోజునైటు
ఆహా
కుంట ఇటు బొర్రుకుంట వాటిని పొడిశేది చూడలే నేనూ అది ఒక రోజు మొత్తం గుడ్లన్నీ పలగొట్టింది
అవునా
కదలకుండ పండాల గదా కానీ వాటిని పోడిశేసరికి అది గుడ్ల కింద గుడ్లు పగిలిపోయినయి
అయ్యో ఇగ గుడ్లు పగిలిందంటే ఇగ అంతే ఇగ మొత్ మొత్తం చీమలు పడతయి
తీశి మళ్ళ వేరే ఏశిన లాస్ట్కి ఒక నాలుగుండే నాలుగు ఇటుకలు ఉండి చేశిన ఇగ
నాలుగు ఇట్కెళ్ళి రెండు ఎసిందంటే మంచి అయితే గ్రేటె ఇగ నిన్న పోయినప్పుడూ అది ఏదో ఏ ఊరో ఇగ నాకు పేరు తెల్వదు కాని ఎక్కడ అయినా వాళ్ళ తోటి ఫోటో దిగుదాండు ఫోటో దిగుదాంటే నేనూ పక్కనా ఊ అదే గోరింటాక్ చెట్టు ఉన్నది ఇగ నేను కొన్ని చిన్న చిన్న మండల్లాగ ఇరుసుకోనీ ఆ ఇంటిది బైక్ ఉంటది గదా ఇట్లా ముందు బ్యాగు ఆ బ్యాగులో వెట్ కొనొచ్చినా ఇగ నిన్నా ఇగంత తెంపలేద్ దాన్ని గాని ఇగ పొద్దున్నే దెంపుకోని. జుట్టగ్ వెట్టుకున్న కొంచెం స్నానం జేస్నా ఐ పెయ్ నంక ఇప్పుడు మొత్తం ఏం లేదు గదా తెంపి పెట్టుకున్నా. పెట్టుకొని బై ట్ట్ కుచ్చున్నా
ఉమ్
ఇగా ఆ నెంబర్ నుండి ఫోన చ్చింది కానీ నాక్ ట్రూకాలర్ లేదు
హుమ్
ఇగ నాకేమ్ పేరు పడదు ఎవరో మరి వీళ్ళు కొత్త నెంబర్ నుండి ఈనొచ్చినంక ఫోన్ చేత్తరు తీ ఎవరైనా అని జెప్పేసప్పుడే పొనుకున్న. వాళ్ళు ఫోన్ జేసి పైసలు కొడతానం ఇట్ల అట్ల అని వాళ్ళు. ఫోన్ జేత్తరు
ఉహూ
లెవరు ఏంటిదన్నద్ నాకు దెల్ వద్ డీటెయ్ల్స్ అడుగుతే మళ్ళ మంచిగుండదు అని జెప్పేసి ఇగనేన్. పోనెత్త లేదు
ఉండనా మరి
అయ్ పెయ్ందాక్క. సరేక్క
ఉమ్ మళ్ళి జేత్త చెయ్యి ఫైవ్ మినిట్స్ తర్వాత.
ఆ సరే చేస్తా.